రోషిని
ఆ వంశీ
తుందా
ఏమైందీ
వినపడుతుందా
ఇనపడతంది
మాట్లాడైతే
ఆ మరి ఎందుకు నాకు లహరికి ఆశకి రాలేదే నీకెందుకు వస్తుంది
మనిద్దరికీ ఉన్న బాండింగ్ అది
స్వామి వాలక్ కొన్నిసార్లు వచ్చింది కాని ఈ రోజు రాల
ఆ ఇంకా నేను చెయాలబ్బా ఎరికన్నా ఫోన్ చేయ్యాలా నేను ఖాళీగా ఎందుకు రోజు ఇంకో యాప్ నుంచి ఫోన్ చేస్తా ఇంకా ఈ నెంబర్ నుంచి లహరి కన్నా మాధవి కన్నా చేయాలా
ఏంది వంశి ఈరోజు అబిద్ హైపర్ ఆక్టివ్ లో ఉన్నాడు
నాకు చ్ అనగుడదు ఎచ్చల్ అంత వాడిది
నేన్ షాక్ అయిన ఈరోజు ఏందిరా ఇటు తిరిగి చూస్తే
వాడు నిజం చెప్పన నువ్ ఏమడనుకోడదు ఎంతసేపు లహరిని ఇంప్రెస్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు డు వాడ్ నిన్ నీకెంది చెప్పేది నేనూ వాడు ఎంతసేపు లహరి క్ ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు వాడు గండిక్ పోతనాడు లహరీ పక్కన ఉంటేది ఏద ఒకటి లక్కరినవ్వుకోల లహరి వియ్యాల లకినాఆడ పొట్టిలని ట్రై ఎత్తరంటడు
హ
నేను ఏమైంది రా అంటే నీక్ రోషిని బాయ్ చెప్పా అకిలక్ బాయ్ పిన్నీ కు తెలుసు అఖిలా బాయ్ చెప్పింది నాకు శశీ గాడు ఐతే ఎక్కరిస్తున్నాడు
హ్మ్
ఇసారి బ్రేకప్ అంటే నూరు కి నూరు పెట్టండి అప్పుడు వాడు కావల్సికిరిచ్చులికి రోషిని బాయేంద చెప్పు నేన్ కావాల్సి కి వాడు మానసా నిక్రిస్తున్నాడు, నవీన్ నిక్రిస్తున్నాడు, ఇందు నిక్రిస్తున్నాడు త తెలివికాదు తిరిగి మెట్తో కొడితే ఏమౌతుంది చెప్పు.
నేను అదే అనుకున్నా ఈరోజు నేను అలా ప్చ్ నేను అఖి అదే మాట్లాడుతున్నాం
తిరిగివడుమే ఒక ఆడది ఇప్పుడు ఆ ఇందూనే తీసుకో ఎంత చదివినా కానీ వర్జిలి పోలే కదా తిరిగి మెట్తో కొడుతు ఏ పరిస్థితి ఏంది
ఉమ్
నాకు కనిపిస్తుంది ఇంత చిల్లరగా కనిపిస్తుంది మీకు కనిపిస్తంది ఒకారి ఇపితే తెలుసా నాకైతే వాు పద్ద్దన్న ఇంటలేదు వాడు ఇది నద్దర్లసాడు రెడి అవుతాడు బా రెడీ అవుతాడు ఇదిమిజర కద బయలాారుల కోసం ఉ ఎమిధర వ ఇద్దరు కస కుంభకోణం ఆ డాడీ కుంభకోణం లా కూర్చొనిడకుండా కూచుంటారు ఆ ఏది మరి చెప్ మీరు గురించి ఇలా అడిగి అడిగి కనుకో ఫస్ట్ అయిపోతాది పొద్దునే మధ్యాహ్నం కూడా అదే పని చేదు తెలుసా తీసుకొస్తాడు అవి జ్యూసులు తాగిపించి అవి తాగిపించి వచ్చేప్పుడు రూడు రండు వస్తా వచ్చేప్పుడు
ఇప్పుడు లారీ ఇక్కడ విన్నాాలి పోయసి అబీతా వెటింద లారీ అక్కడ పోయిందానికి అబి తా పెట్టింది
యాదికి
ఆంటీకిషేర్ చెయ్యన్న అందుకే
అంతా పతి రూపాయి నువ్వు చెప్పు ఒక మాట చెప్పు లహరి వింటే ఏంది విపేంది కాన్ఫరెన్స్ అని చెప్పింది కాన్ఫరెన్స్ మహానింట్లుడ్డ్స్ తరొ ఉండేవిల చేరుకున్నాం ముడిల్ చేరుకున్నాం మూడు రోజుల ఆ రైన్ కోట్స్ పది వేయిలు లహరి కి యైట్ ఎడువేళ్లు డేస్ జంపండు చెప్పు నాకు మా నాక కులుగోర్ ఆకలికి బలే మండుతంది రేపు కూడా మాకు ప్లాన్ అంతా లహరిదే.
ఊహుం నన్నీ అడిగి నీకో విషయం తెలుసా నే ఈ రోజు నేను కూర్చో అని నన్ను అడిగినారు నేను రానని చెప్పిన నాకిష్టం నాకిష్టం లేదు రా
హలో
హలో
ఆ చెప్పుు
నెన్ రానన్న అది వంశి వంశీనీ పిల్సండి వస్తది అవిద్ నేను అసలు ఎప్పుడు పో అభిదు
ఆ
నేన ఎప్పుడు పోలేదు వంశితో సినిమాకి కావాలంటే అడుగు వాళ్ళని వెళ్తే ఆశాతోనే వెళ్లేది అంటే ఆ గమున్న అయిపోయినాడు
వాడ్ వాడు ఇంతసేపు వాళ్ల అక్కని ఇంప్రెస్ చేయకపోవడం నిజంగా వాడు దాన్ని క్యాచ్ చేసన్నాడు తెలుసా? శశి గాడ్ తెలిదనడు
నిజంగానే నా అంటె ఆ పిల్లోడు అలాంటోడు కాదు కదా వంశీ.
ఏమి తెలుసు అబిద్ గురించి మేం రెండు ఐదేళ్లు ఐనా ఆ నేను శాబిద్ నీ ఇబ్రహీం నీ కలిసి ముగ్గురం తిరుగుతన్యం కదా నాకు ఇప్పుడెప్పుడు గురించి వాడు నిజంగానే వాడు ఫ్రెండ్సే ఇప్పుడగూడ తప్పుగా అంటల్లే కానీ వాడు లహరి ని ఇంప్రెస్ చేయడానికి వాడు పడే తపన అంతా ఇంతా కాదు
ఆ పిల్లోనికి ఆల్రెడీ లవర్ ఉంది కదా
ఆ మ్ ఇది కూడా
హ్మ్
ఈ యాడు ఒకరు చూసరంట లావర ని మరి దారుణంగా తీడ్తు తిరుగుదాం దా అంటా
మ్
మ్ ఇడికి ఎంతసేపు నాయనమ్మ కాబ వాడికి మన క్లాస్ తట్టుకుంటాడా తాగ తాగలేక అలాగే వదులుకోడు
మ్
ఆ లహరి తెలివైందే లే నేను లహరిది తప్పు అనట్లే చెప్తున్న వాడ్ని అంట వాడు లహరి నీ ఇంప్రెస్ చేయనికి
వున్డు